హలో ఏముందె ఏం లే నువ్వేం చేత్తాన్నవ్.
ఎం లేదు తిన్నావా తిన్నావా తిన్నా నా వాయిస్ ఎ ఇస్తా
మ్ అట్ల అయితే కష్టం మరి
ఎంకూర ఏం కర్రీ.
కూరనా సాంబార్.
అయ్యో సామా పండు తిందమ్మా.
గదే మా అయ్యా మా హస్టల్లా. స్టక్ అయితోంది నీ వాయిసు.
స్టక్ అయితలేదు
నీది నాది కాదు.
రివార్డ్స్.
కావచ్చు ఏం చెస్తాంల్లు మీ మమ్మీ వాళ్ళు.
తిన్నావ మరి.
ఆహ్.
ఏం కూరా.
మంచిగా తింటునవ్ మంచిగ ఉంటునవా. ఉమ్.
అ ఇంట్లాలెవా నువ్వు.
ఉంటాలేను. ఉమ్ ఎంజేత్తునవ్ ఇంకా.
హాలిడేస్ లేవా మీకు.
లేవు నేను పోను ఇంటికి.
అయ్యో ఎందుకు.
పోబుద్ధేయితాలే. ఇంకా.
పండగ వస్తుంటే పోవ.
పండుగకు కూడా వోను. ఇల్లనే ఉంటా హాస్టల్లా.
నా ఫ్రెండ్స్ ఏం చేత్తన్లూ.
ఏముంది ఈ టైమ్ లో ఏం చెత్తరు పండుకునే ఉంటారు అందరు. నువ్వే ఎంజెత్తానవ్.
ఏం లే.
మీ మమ్మీ వాళ్ళు ఏం చెత్తార్లు.
ఏం లేదు.
తిన్నారా మరి.
తిన్నాం.
మీ చెల్లె.
మా చెల్లె స్కూల్ కు పోతాంది వస్తాంది.
కొంచన్ మీ ఇంటికనే ఉంటానువా.
ఆహ్ ఇంటి కానే ఉంటాను. మరి ఎక్కడ ఉంటాన్నవ్.
నేను హాస్టల్.
ఆహ్. కాలేజ్ హాస్టలా ప్రైవేట్ హాస్టలా.
ప్రైవేట్ హాస్టల్ కాదు కాలేజ్ హాస్టల్.
ఆహా ఆహ్. ఎగ్జామ్ జరుగుతున్నాయా.
మొన్ననే అయిపోయినాయి మాకు ఇంటర్నల్.
వంటోచ్చా నీకు. అయ్యో నాకు చెప్తావ్ అనుకుంటే రాదా నీకు.
రాదు నీకొచ్చా.
ని నిన్నే నేను అడుగుదాం అనుకోంటానా.
అయ్యో నాకు రాదు.
ఒతే మంచిగా ఉంది నా కూడా చెప్తే నేను కూడా నేర్చుకునేదాన్ని కదా.
నేర్చుకుంటుంటి. నేర్చుకొని చెప్తుంటీ.
నువ్వేప్పుడు నేర్చుకోవాలి నాకెప్పుడు చెప్పాలె.
ఇంటికి వోయినంక నేర్సుకొని ఇంటికి పోయి ఒచ్చినాంక చెప్తుంటి.
అంతేనా. మీ కాలేజీలా ఎగ్జామ్స్ పెడ్తల.
ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయి.
మంచిగున్నది గదా మిదే. అండ్లకి వచ్చినాయిపోవు మాకు పెట్టి పెట్టి సంపుతాంలు.
ఆహ్ మది డైరెక్ట్ సేమే.
అంతేనా.
ఆహ్.
ఉమ్ ఉమ్. తిన్నావ మరి మధ్యాహ్నం సాయంత్రం.
తిన్నా.
వెదర్ ఎట్లుంది ఆడ.
బానే ఉంది.
బానే అంటె మంచిగుందా మంచిగా లేదా.
మంచిగానే ఉంది.
సల్లగా ఉందా ఎండ కొడతాందా. ఉడాకావోతందా ఇప్పుడు.
ఇప్పుడు పర్లేదు మా ఉడకపోతాది కాకపోతే రూంలాల.
అయ్యో. ఎట్లువుంటరు మరి ఉడకవోతే.
ఇ అట్లనే ఉండాలే కదా.
అంతేనా. ఎండకాలం కష్టమే. ఇంకా. చెప్పు.
షాపింగ్ చేతలేవా పండగకి.
ఆహ్.
షాపింగ్ చేతలేవా.
షాపా.
షాపింగ్.
షాపింగ్ పోవాలే.
నువ్ వొతనవ
పోతనన్
నాకు కూడా తిస్కారామరి
తీస్కోత్తా. ఏం గావాలే నికు.
నువెస్కుంట్రు డ్రెస్స్లెస్కుంట్రు.
డ్రెస్సులే ఏం డ్రెస్ గావాలి.
ఏదనచ్చితే అవట్కూనరా మ్
మధ్యాహ్నం మధ్యాహ్నం మేం కర్రీ వెట్టిర్రు
మధ్యాహ్నం సాంబార్
పక్కన వాళ్ళనడుగుతన్నవ్
ఆ నాగుర్తుండవ్ నా మైడ్ అంతా ఏడంతా కరాబయింది
ఆహా తిన్నది సుత గుర్తుండదా
చెప్తా లె మెదడంత కరాబయింది అని
ఆహా
కొందరివల్ల
మిక్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు
సెమ్మ్ మాకిప్పుడుండయ్ ఇంకొక్క నెలున్నది మాకు మీకు
మాకుకొ మే లా
ఉమ్ హ్
ఎగ్జామ్స్ ఫీజ్ గట్టిల్లా
ఎడాంక్ కట్లే కట్టాలే అదొకటే ఇగ ఉన్నది కట్టల్నే ఎంతైపోయింది
ఫీజ్ మొత్తం గట్టినవా
ఆ కట్టి
క్లాసెస్ జరుగుతాన్నయా
ఆ జరుగుతాన్నయ్ గాని ఈ రోజు మా అన్న ఎంగేజ్మెంట్
ఆ అయ్యే మరి నువ్ పోలె
పోలే అదే బాధతంది మా మమ్మీక్జెప్పిన నేనొత్తా అనీ గనీ ఏమన్నదీ ఇప్పుడు గాదు నెక్స్ట్ మంత్ లా అన్ జేప్పింది అబద్ధం జేప్పింది
పెళ్లిక్ పొదువు
పెళ్ళికి నేనపోనిగా
అయ్యే పెళ్లికి ఎంగేజమెంట్ ఏ మరీ పెళ్ళికి వోచ్చు మంచిగ ఎంజాయ్ జేయేచ్
పెళ్లి గుడ ఎగ్జామ్స్ ఉంటయప్పుడు
ఏ ఉండయ్
ఏమో ఉంటేకవేళ పోను
ఎగ్జామ్స్ మల్రాస్కుందు తియ్యరాదు
ఆబ్బె పెళ్లా ఎగ్జామ్స్ ఆ
మీ అన్న పెళ్లి ఏప్రెల్ల వెట్టుకోవాలి
ఇప్పుడు నా కోసం ఏ వాళ్లెందుకు పెట్టుకుంటరు
అయ్యో
వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం నా కోసం మారతారా
అమ్మాయి అమ్మాయి ఎక్కడ
ఉన్నదక్క మా ఊర్ పక్కనే
ఫంక్షన్ హలోన పెళ్లి
ఇంకా వెట్టుకోలే ఎప్పుడ ఎప్పుడు వెట్కుంట్ర్ పెట్టుకుంటారు మరీ ఏమో ఉంటే పెట్టుకుంటారు పక్కయిగా
తిన్నావా
ఇంకా ఇంకా చెప్పాలె
స్కూల్ ఫ్రెండ్స్ ఏం చెప్తారు
వాళ్ళు ఏం చెతారు టచ్ లో లేరు వాళ్ళు
అయ్యో ఎందుకు
వాళ్ళకి ఎపుడో ఒకసారి గుర్తొత ఇంకా గుర్తుకొతాను
మీ దాంట్లో ఎవల్ పెళ్లి కాలె
అయినయ్ ఇద్దరియ్ పోయినం కూడా
ఎం మంత్స్ ఎం చేస్తావు
ఎం ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ కూలరు
ఆహా
అ గావే ఇస్తారు మీ వొళ్ళకి గాలేధులకు
ఐనాయి
పోయినవా మరీ
పోయిన
మ్ ఎం తీసుకుపోయినావు మరీ
డ్రీసింగ్ టేబుల్
మ్ మ్మ్మ్ బానే తీసుక పోయినవు
హ
ఇంకా ఇంకా చూతన్నావా పైన్న కనపడతాందా ఎక్కడ కనిపితేలేదు
కనపడతాంది
లేట్ ఎందుకు మరీ ఎందుకే ఆలస్యం చేస్తునావు చేసే పని సెల్లు సూడు ఒక సారి ఫోన్ చూస్ వత్తానవా అసలు ఫోన్ కట్ చెయ్ ఇంకెంతసేపు ఏ ఎ ఇద్దరి చెప్పింది చై ఎందుకట్ల చేస్తున్నావ్ ఫోన్ చూడు మంచిగా తొందరగా కని